ఉం
చెప్పాలి మేడం మీరే
ఏందో చేసే కొది అత్తనే ఉంది
మ్
ఏం సంగతులు
ఏముంది బట్టలు అయిపోయినాయి బట్టలు ఆరేయాల
మ్ వాషింగ్ మీషినా
మ్
బుడ్డామయి ఒక రౌండ్ వేయ్యాలేమోగా
బుడ్డామేయి విడిగా వేసేస్తాము మా బట్టళ్ళో వెయ్యం
అదే ఆమెది ఒక రౌండ్ వేయ్యలేమోగా
వేసేసాము ఉదయాన్నే ఆమేయి ఆమెయే ఫస్ట్ వేసాం ఈ రోజు
మ్ చిన్నమయినా
అ ఏంటి
చిన్నమయినా గాని పెద్దమయిపోయే
అవును
మ్
అ ఇవన్నీ నీట్గా అమ్మ డెటాలు గిటాలు వేసిద్ది మా అక్క
మ్
నీట్గా
మనమేమున్నయ్ బూరదలో డొల్లిన ఏమి ఉండదు అమేకట్లా కాదుగా
అదే
మ్
బురదలో దొలిగిన పందికి మనకి తేడా లేక్ నంటది వద్దులే ఈరోజు చేసేవా నువ్ ఇంతకి
బట్లాతే చెయ్యాలి ఇందకే ఆరేసింది మా
ఆహా
నేను నిజంగా మా ఇంటికేళ్తానేమో అని చెప్పేసి ఎక్కువ తెచ్చుకోలేదు మా ఇంట్లో ఉన్నాయి కద్ నాది నాకేం తెలుసు ఏడికి యాడికి తిరుగుతా
అవున్లే
మ్ ఏమి ఇంకా
చెప్పాలిరే ఎం
మ్
బట్టలరేస్తున్నా నేను
ఓర్ని ఎండ్లోనా
అది మాది వరండా ఉంది ఎండ వచ్చేది ఇటు సైడ్ ఆడేసేస్తా పాపయి ఆరేసేన అడిగితే మా అక్క నేను ఆరేస్తా అని అనింది సరే అని నేను ఆరేయలా ఇప్పడికి ఆరేయలే మా అక్క పైకి వెళ్ళి నేను వెళ్ళ లేను ఇప్పుడు ఆ పైకి ఓయమ్మా ఎండ ఫుల్ ఉంది
అంతే ఇగ నేను నిన్నే చూసా మీ ఊరు నుంచి మా ఊరికి ఆరు గంటలు అంటా
విజయవాడ కదా మీది
కాదు కూడలే
సర్లే ఆడేకదా
ఆ
ఆ మరి మాకు దగ్గరే లే అంతే లే సిక్స్ టు సెవెన్ పట్టుద్ది అంతే
ఆవును అండి లేస్ ఉంటారా ఈల్ళు మర్చిపోయి గుడికేల్ ఏట్టరు నా రూమ్ లో అమ్మా ఏం చేస్తుందో
ఏం చేస్తుందో నేను మాట్లాడింది రా ఏ లేస్తదో ఒక్క రాక అంట అది అ రా అక్క రా అక్క అంటఅది ఎప్పుడొస్తారు ఐ
అ
బోర్ కదా వీళ వీళ్ళ దగ్గరే ఉంటు ఉన్న అట్టు ఉంది
ఉ చెప్పాల ఆడ బెడ్ కాలి ఉంది పోడు కో మేము వచ్చేదాక అనీ ఆ చూద్దాంమ్ లే అని సర్లే చూస్ పోడుకో అన్నా
మరి అదే సింగిల్గా పడుకోవడం ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు
ఆ పిల్లకి భయమంటా
ఆహా
ఉమ్ ఆ రోజు వింటే ఒక రోజు ఏదో గ్యాప్ ఉంటే
ఉ
ఆ రోజు నువ్వు కూడ లేవు
ఆ
బయమేసి లైట్ల అన్నీ ఏసింది నువ్వొచ్చే ముందే పడుకుంద అంట
ఆహా
ఉమ్
ఓకే
నేను జెప్ప మావోళ్ళదగ్గర బడుకోవచ్చు కదా అంటే ఏమో లేనఅండి అంటే అప్పుడు కాళ్ళకి అంత పరిచయం లేదులే అండి
ఓకే ఓకే
ఉం
సరేలే అందరికి ఇప్పుడే కద పరిచయం అయిందే మనకి
ఉమ్ కాదు అఖిల్ నేన్ జాబ్కి ఎల్లారనుకుంట ఆఫీస్ కి ఆ మరు లో అవే ఉంది అదొ కోడలో
ఆహా
ఉమ్ అంతే
నాకు ఇన్ని రోజుల నించి పరిచయము ఉన్న నాకు అయిమ అంత క్లోజ్ అవలేదు లే మాట్లాడ అద్దు గాని
అంతే మరి
కదా లేటుగా వొచ్చినా లేటుగా వొచ్చినా సిలుకు త్వరగా క్లోజయింది మనకి
ఉమ్ మొన్న చెప్తుంది హాస్ట్ల్ లాంటి ఎళ్ళిపోయారు చూడు ఇద్దరు సిల్కమ్మ గూడా ఎల్తానూ అనిందిగా
ఆ ఆ ఉ
ఆ గోడవంతా మొన్న చెప్తా ఉందా అ గొడవ అంతా నాక్ జెప్పే బదులు వంట చేసినా అయిపోయే అప్పుడు బోన్డాలేసుకుని తిన్టన్ది నాకు మైండ్ పోయింది బొండాలేస్ నాక్ పిలువయని నేనిల్ డిన్నర్ కోసం ఎళ్తే
ఊహు
ఉ ఎట్ ఉన్నిడుద్ది సోది కాకపోతే
ఉ
మెంట్లెక్కింది నాక్ అదంతా అంతా తిన్ పొద్దునా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకేమో దోస్ తిన్నా దోస ఏం కడుపు నిండిద్ది మధ్యాహ్నం తినలేదు పె క్కొనివోచ్చి పడేసాను
ఆ
సాయంత్రం ఎ నేను ఆమెకు చెప్పా గూడా మీ చపాతి చేస్తున్నా గదా అదైనా తీసి పెట్టండి లేక్ అని చెప్పేసి ఆ వద్దులే నేను చేసేస్తాలే ఏడు ఏడు పదహేను కల్లా అ
ఆ
ఆ బాగా ఎసింది అంతే అప్పుడు తినకుండా ఎక్కా బస్ సోది మెంటల ఎక్కిపోయింది నాకైయితే
అవునులే
ఉ
ఎందో ఆమె మరీ ఎక్కువ చేస్తుంది ఏం చూసుకోనో నాకు తెలిదు ఇట్లే నాక్ గూడా
అలుసయిపోయింది అంతే
ఆ ఆ అలుసయిపోయమ్ర మనం
కాదు అంకుల్ అనే మన చుట్టమా లేకపోతే నా బాబాయ్య ఊరికే ఎటకారం పోతడు అదే ఎటకారం నేను ఎతే ఏడుస్తడు
నాక్ అసలు ఆయన నచ్చడ్రే
నాక్ కూడా కాదు అ ను కుంచొని ఉందా అంటే ఆ ప్లేస్ సరిపోక ఇగా అలాంటప్పుడు వాన్ని ఎం చేయాలి అడ్డు దప్పుకోవాల అట్టే నుంచొని ఉంటాడు అట్టే కాలుస్తాడు నాకు అనిపిస్తుంది నేను సిగరెట్ కాల్చుకపోయిన నాకు క్యాన్సర్
నేన నేను ఆల్రెడీ చెప్పా మొ నిన్న ఫోన్ లో మాట్లాడా వెళ్ళి ఆమె తో చెప్పా నాక్ గాని క్యాన్సర్ గిన్సర్ వస్తే ఆయనే కారణంమని
ఆ హ
హ ఆయనే కారణం ని నిజంగా ఆయన కారణం అవుతాడు అని పేరు వస్తున్నా నేనైతే మంది ఇప్పుడు మనం బయటికి ఎల్న అందరు అ తాగబోతే వాళ్ళు అయిపోయా రోడ్ మీద అయ్యే పిలిచి ఇటు అటు ఇటు రెండు చోట్ల అయే అయిపాయే ఫీల్చేది
అదే కదా సోది
రూమ్ లో పిజి చూస్తే పిజి లో పిలిచా
స్టార్టింగ్ లో నేను రానని సిగరెట్ స్మెల్ వచ్చింది ఉండకా స్మెల్ వస్తాది అప్పుడు ఇగ పొట్టోల్ చెత్తది
అసలు ఎట్ట తాగుతడైనా అదేందొ యుద్ధం చేసినట్టు తాతడు
అదే గద ఆయన సిగరెట్ల కే దాసుకుంటున్నారేమో డబ్బులు
ఆ అదేదో మనకి ఇస్తే శుద్ధంగా ఆయన వాడే ఆ సిగరెట్ డబ్బులతో బతిక బవచ్చు
అదే కద ప్యాకెట్ ఉండదా కనీసం అరవై డెబ్బై రూపాయలు
ఏడో సదర ఒక సిగరెట్ ప్యాకెట్ ఒకటి పది రూపాయల అది విడిగా కొంటే
ఆహ ఓ ప్యాకేజ్ సరిపోదేమో ఆయనకు రోజుకి
ఆయన రోజుకి ఒక ప్యాకెట్ యెడ జరిపోద్ది
హ అవును ఏట్టం టోల్లే ఎక్కువ కాలం బతుకుత
మనం పోతారే వాళ్ళుం బనే అంటారు పీల్చినొల్లం
అదే కద
నాకు ఎందొ మా ఫ్రెస్టేషన్ అసలుది
అగు నీ ప్రెస్టేషన్ కోసమే మళ్ళీ కాల్ చేయి
బయికి
ఉ